హలో
ఆ రా వినిపిస్తుందా
ఆమ్
హ తిన్నారను తిన్నావా
అ తిన్నమక్క
ఎన్నావా
ఉ తిన్న తిన్ననకు వసన్నా హలో
ఉన్నారా ఊరికే ఇంకా గుర్తుచ్చావు కాదుం చేస్తున్నా చెప్పు
ఏం చేయలేక టై ఏం చేస్తాం
హ హ ఓకే హ ఓకే ఓకే
చెప్పాలాలక్క
ఏమంద్రా ఏం లేదు నార్మల్ అంతే అరేం స్పెషల్ ఏం చేస్ ఏం ఏం స్పెషల్ గా చేసావు ఈ మధ్య స్నాక్స్ అలా ఏం స్పెషల్గా చేసావు అంటున్నా
జొన్నపిిండితో చేశాను కావడ వాడలో మాది కొంచం
ఆ ఎలా అది ప్రాసెస్ ఏంటి
మనకు కావాల్సినంత జొన్నపిని తీసుకొని గుున్ని శనగయ బ్యాలు కొన్ని చినకాయ పప్పులు ముందుగానే నాన పెట్టేసుకుొని నేను నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ గాని వన్ అవర్ గాని నానబెట్టేసుకొని అవి నాయిన తర్వాత కొంచెం ఈ పిండిలో జన్నపిిండిలో వేసుకొని బాగా కడిగి అ క్లీన్ చేసుకొని పిండ్లో వేసుకొని కొంచెం ఆన్యన్ పచ్చిమిిర్చి ఉప్పు సాల్ట్ బేకింగ్ సోడా
హ
ఇంకా ఏమన్నా వేసుకోాలనుకుంటే ఏదన్నా కొత్తిమీర కరివేపాకు పాలకూర ఇవి వేసుకోవచ్చు కొంచెం జీలక మక్కర గాని వాము గాని ఏది ఉంటేది వేసి మనము కొంచము చపాతి పిండిలా కలుపుకొని
ఆ
వడల్లో ఎలాగైతే మనము కొంచెం చిన్నగా ముద్దలాగా తీసుకొని తడుతూ ఇచ్చేస్తాము ఆయిల్లో గాని ఆయిల్లోని చేసుకోవచ్చు లేదంటే ప్యాన్ విని చేసుకోవచ్చు అయితే క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయంటే నిల్వ ఉంటాయా బాగుంటాయి
హ్మ్మ్
కొన్ని రోజులు మెత్తగా ఉన్నాయంటే ఒక రోజుకు మించి ఉండవు అన్నమాట కొంచెం స్మెల్ వస్తాయా
హాహా
ఫ్రీ గా చేసుకుంటాను తిన్న ఉంటే వేడి వేడిగానా తిన్న చు క్రిస్పీగా ఉన్నాయాంటే తర్వాత ఏం తినొచ్చు బాగుంటాయి అప్పడాల మాదిరి వస్తాయి టేస్ట్
ఆ ఒకే ఒకే
బయట తెచ్చుకోవడానీ కంటే ఇంట్లో చేసుకుని తింటే బాగుంటాయి కదా
హు
ఆ
హు కరెక్టే బాగుంటాయి ఏదో ఇదేదో కొత్త ఫస్ట్ వింటన్నా బాగుందియి ముఖ్య మీద ట్రై చేస్తాం ఆ ఇంట్లో బాగుంది
హ
ఇంట్లో ఉంది జొన్నపిండి
ఊ
ఊ ట్రై చేస్తా నేను కూడా ఒకసారి
అందులో ఆయిల్ వేసేది ఏమి ఉండదు ఓన్లీ అన్ని ఇంగ్రీడియంట్స్ అని వే సి కలుపుకోవడమే ముద్దులాగా మనం చపాతి పిండికి ఎలాగైతే కలుపుకుంటాం అలానే కలుపుకోవాలి
హు
కలిపి కొద్దిసేపు పక్కనైనా పెట్టుకోవచ్చు పిండిని తర్వాత ఆయలు హు వేడెక్కిన తర్వాత అయిలో వేస్కోచూ రే అ ఆయిల్ ఎక్కువవవుతుంటంది అనుకున్ అంటే నార్మల్ గా ప్యాన్ మీ అంటే ప్యాన్ మీద చేసుకుంటే నీకు ఒక రోజుకు ఉంటాయి ఆయిల్ల్లో చేసుకున్నాం అనుకో క్రిస్పీగా ఉంటాయా
ఊ
బాగుంటయ్ వేడి వేడి అయితేనే ఇంకా బాగుంటయ్, వుత్తయే తినొచ్చు ఇంకా పిల్లలకి పెట్టినా గాని మంచిది ఇంకా, స్నాక్స్ లా చేసే
హా
ఓకే రా బాగుంది అదేదో ట్రై చేస్తాం నేను ఒకసారి ట్రై చేస్ స్తాను నేను ఇంతవర కు ఎప్పుడు అలా ఎప్పుడు అయినా మద్దూరు మేడవ అని ఇక్కడ కర్ణాటక లో ఫేమస్
ఆహా
హ ఇది ట్రై చేశాను అంతేగాని ఇంకా వేరే హెవికా ట్రై చేయలేదలా
బయట దొరుకుతాయి, బయట బయట దొరుకుతాయి ఇవి మామూలుగా ఇవి ఫుడ్వి పి టీ సేల్ చేస్తుంటరు కదా కర్జికాయలు కారం చుట్టలు, డ్రై ఫ్రూట్స్ లడ్లు ఇట్లా వన్ని నార్మల్గా, అక్కడ దొరుకుతాయి నార్మల్ బేకరీల కన్నా అక్కడ వాళ్ళు అప్పటికి చేసి అమ్ముత్ అంటారన్నమాట
ఊు ఉ ఓకేకే ఉమ్ నేను ట్రై చేస్తాను ఇప్పుడే నేనంతే
ఇంగ అట్లా కొనుక్కొచ్చుకోవాలంటే కాదులనేసి నేను ఇంట్లో చేసుకుంటాను
అద బాగుందిరా
అవునా
ఉ టేస్ట్ బాగుంటుందా మరి
ఉ టేస్ట్ బాగుంటుంది అక్క సార్ చేసి తినే చూడు నువ్వున్న అవే కావాలంటవు, అన్నం కూడా తినవ్ ఇంకా అయితే మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటది అది ఆ శుద్ధతోం చేసుకోవచ్చు
ఆ ఆ అంటే ఇవి విడిపోతాయి కదరా ఇవి, అంటే ఈ సద్దులే కాని జొన్నలే కా నం విడీపోతాయి కదా
జొన్నలు మిక్సకి అది పొడి జొన్నలు అంటే అలానే జొన్నలు కాదు
ఆ అర్థమయింది అర్థమైంది జొన్నపిిండి తెలుసు అయినా కాని మన మామూలు రొట్టి తట్టేటప్పుడుే విడిపోతాయి కదా అవి రొట్టి చేసుకోవాలంటే
లేదు ఏం విడిపోవక చేసి చూడు వడలేలాగైతే కాలుస్తాము అలానే అనుకోంగ అన్నీ కలిపేసుకొని కొన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని
హ
ముద్దలాగా అయిన తర్వాత కొద్దిసేపు అట్లానే ఇడ్చి పెట్టాం అంటే కొంచెం భో మెత్తగా అట్లా అవుతుందా ఉంటంది మల ఆయ క్కిన తర్వాత చేసుకొని వేసుకోడమ వడల్ ఎలా ఆగైతే తట్టీ వేసు ంటము ఇంకా పతలాగా వచ్చే సుకొని వేసుకున్నామంటే ఇంకా బాగుంటాయి టేస్ట్
ఆ
వేడిమన తిన్నా వంట ఇంక అన్నం కూడా కూడా తి తిిన
ఓకేకే ఓకే నేను ఎప్పుడను సరే ఫ్రీగా ఉన్నాం
నేనప్పుడు చిన్నప్పుడు బా తింటా ంటవి
ఆ
అప్పుడు ఎక్కువ చేస్తున్నారు అప్పుడు మా అవ్వ వాళ్ళు చేస్తున్నారా ఎక్కువ తింటాంటిేమి ఇప్పుడు నేను ఇప్పుడున్న కావనుకుంటే నేనే చేసుకొని తింటాను ఇంక
ఆ
హ
ఓకే
ఎంతైనా పాతాల వాడలకు పాతాల వాడల పాత అలవాటు అయిైన తరువాత
అదే కదా
ఉ
అదే ఇం పసెస్ అదే పసెస్ కంటిన్యూ అయిపోంటది
ఉ
ఆ
టేస్ట్ క అలవాటు పడ్న వాళ్ళము ఎప్పుడైనా తినాల అనుకున్నప్పుడు వేడి వేడిగా ఏ వాతావరణం ఎలా ఉన్నా ఇవన్నీ చేసుకొని తినొచ్చు బాగుంటాయి ఇవి తన్నా హెల్తు మంచిది ఏమి కాదు బ బజ్జీలు బు యాలు ఇలాంటివి అలాంటివని చేసుకొని తినడం కన్నా పడాల అని
ఆ అవును ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ కదా ఇది అవును ఇ ఇదే మేల్లు చెప్పాలంటే ఇది ప్రోటీన్ ఫుడ్ అసలు కు
జొన్నలుతో చేసుకోవద్దు చేసుకోవచ్చు సొద్దులతో కూడా చేసుకోవచ్చు సొద్దు పిండి పిండి ఆడించుకొని వాటితో కూడా చేసుకోవచ్చు బాగుంటది గోధుమ పిండితో కూడా చేసా తెసుకోవచ్చు కానీ ఏమంటే పి మె కొత్తగా ఉంటాయా క్రిస్పీనెస్ రాదు కొంచెం దా అ కొంచె బిఎంపీ నిడ్ చేసుకుంటే బాగుంటుంది
మలా బాగా చేస్తావు అన్నమాట అట్లయితే నేు
హ్మ్ చేసుకుంటారు నాకు ఎప్పుడన్నా కావాలంటే తినాల అనిపిస్తేనా ఎక్కు చేసుకుంటే ఎప్పుడు తిన అనుకున్నా అంటనా ఇకలా ఎవరైనా వచ్చినారన్న అని చేస్తాను
హ్మ్ హ్మ్ అ అ ఓకే హ్మ్
ఉంటవమక్క
ఇంకేం లేదు ఇంట్లో మా జొన్నపిండి ఉంది సద్దులు వచ్చేసి మొన్న రీసెంట్ గా డీ-మార్ట్ మట్కెళ్ళప్పుడు తీసుకొని వచ్చాను సద్దులు చూసాం ఈసారి నేను చేసేటప్పుడు న సో కాల్ చేస్తాను అది ఆ ప్రాసెస్ చెప్పు ఓకే కనా నేను ట్రై చేస్తాను ఆ ఓకేరే ఇంకేంట్రా నను అదే చెప్తున్నా కదా నేను ఎప్పుడుూ చేయలేదు తినలేదు ఆ
తినే చూడు బాగుంటది ఇంకా సొద్దపిల్లితో స్వీట్స్ కూడా చేసుకోవచ్చు స్వీట్స్ మాదిరి కూడా సతపిండిను కొంచం జన్న పిండి వేసుకోవచ్చు ఇంకా నువ్గులు నువ్ పిండి కూడా కలుపుకోవచ్చు అందులోనే కొంచెం పల్లీలు కూడా వంచి వాటిని కూడా పొడి చేసుకొని అందులోనే వేస్ కోవచ్చు న కాంచిి బెల్లం పాకం పట్టుకని అందులో వేసుకుని నా లడ్డ మాదిరి సున్నాన్న మాదిరి
ముూండపిస్తారు ఓకే ఓకే
బాగుంటుంది టేస్ట్ కూడా
నేను ఎప్పుడు సున్నండలు చిన్నప్పుడు తిన్నాను సున్నండలు చిన్నప్పుడు తిన్నాను మరి రీసెంట్ ఇ ఎ ఇప్పుడుల్ మంత్ ఎప్పుడుూ తినలేదు చిన్నప్పుడు ఎప్పుడు నాకు ఒక టెన్ ఇయర్స్ ఏమో ఉన్నప్పుడు తింట అంతే
ఇకాకా ఉంటే వాటిలోకే ఇంకా కావంటే వాటిలోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుొని తినొచ్చు
ఆ హ ఆ ఓకే ఓకే రా అట్లయితే ఇంకేంట్రా మరి కాల్ చేయనాం మరి మరి కాల్ చేయనా ఓకేరా బాయ్ రా బయ రా గుడ్ నైట్
అ